లో ఉన్నామండి
పేజీలో ఉన్నారా టీ తాగారా అండి నేన్ తాగానండి నేను పర్ డే వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తాగుత అండి టీ సా సమ్మర్ కాగానీ కా అన్ సమ్మర్ కానివ్వండి తాగుతు తను అది టీ అనేది టీ లవర్ నీ ఆ నేను తాగానండి ఉమ్ నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తాగుతా పర్ డే ఏంటండి
అవునా
ఏంటండి
హ మేము కూడా మేము తక్కువ టీ తాగం
అవునా ఉమ్ ఉమ్ పర్ డే ఎన్నిసార్లు తాగుతారండి టీ
కోండి టీ తాగడం
ఒక రోజులో ఏ ఆ ఒక రెండు సార్లు తాగగలుగుతారా
అ
ఉమ్ ఉమ్
మీరు ఎక్కువ తాకుతారులేండి కాఫీ మి టీ లవర్ కదా అందుకే
అవునా అదేలేండి నేను శు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాండి అదే మీకు ఒకసారి చెప్దామని
ఓకే ఎక్కడ
ఇక్కడేనండి మా మీరు ఉండే ఏరియాలోనే వెళ్దాం అనుకుంటున్న మీరు అవైలబుల్గా ఉంటే ఒకసారి షాపింగ్ కలిసి చేద్దాం అని చెప్పేసి మాట్లాడదామని అనుకుంటున్నాను
అను ఉన్నా సరే అండి పోదాం చెప్పండి టైం ఎంతత గై వస్తామండి
ఏంటండి
ఆ వెళ్దాం వెళ్దాము ఎంతకు పోదామో టైం చెప్తే మీర్
ఆ ఒక ఆఫ్టరు ఎయిట్ తర్వాత వెళ్దామండి
అ చెప్తే
ఉమ్ మన దగ్గరలో ఉన్న మంచి షాపు పేరేంటండి అది దాని పేరు మొన్న మన మనం చూసాం కదా ఒక షాప్ పేరు దాని పేరు ఏంటిది
ఎక్కడా ఇక్కడ దగ్గరైనా అండి
మన దగ్గరలో మొన్న ఒక రోజు చూసాం కదా ఆ షాప్ పేరేదో ఉంది నాకు గుర్తులేదు మన నీయరెస్ట్ ఉన్నది షాప్స్ ఆ రోజు మనం అను కున్నాం కదా ఇక్కడ షాప్స్ లేడీస్వి ఏంటండి
కే
అర్ధం కాలే
అంటే షాపింగ్ వెళ్ళడం కన్నా ఊరికే ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు కదండి అంటి
ఆన్లైన్ షాపింగ్ ఎందుకండి ఆన్లైన్ షాపింగ్ లో డెలివరీ కొన్ని ప్రోడక్ట్స్ డ్యామేజ్ కొన్ని హై కాస్ట్ వస్తున్నాయి కదా
అవునా అంటే డ్యామేజెస్ అంటే రేర్ కదండి ఏం ఎప్పుడు రెగ్యులర్ ఏం రాదు నేనైతే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి అంటే నార్మల్ షాపింగ్ ఆ ఎందుకంటే పోయి అక్కడ పోయి వాళ్ళు చూపించిందే మాకు కావాల్సిండే కలెక్షన్ అక్కడ ఉండవు
ఉమ్
అంతే చూడాల కదా సో దానికన్నా ఆన్లైన్ లో చూస్తే మాకు ఏ నచ్చేదే అది మా ఇష్టం ఇడే కూర్చొని ఇంట్లోనే కూర్చొని ఏ ఏదైనా చూసుకొని అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అది ఈజీ అవు
అవునా అది బానే ఉంటదిలేగాని కొంచం ఇది మనం ఆ జనంలోకి వెళ్తే షాపింగ్ నేచర్ గానీ కమ్యూని వాళ్ళతో మాట్లాడే విధానం గాని ఇవి ఒకవేళ ఆన్లైన్ లో బిజినెస్ షాపింగ్ అంటే అది ఫిక్స్డ్ ప్రైస్ కదండి
ఆ ఆల్రెడీ ఫిక్స్డ్ డే
మాల్స్ లోకి వెళ్తే ఏమన్నా కొంచెం క కన్సెషన్ ఉంటదని మొన్న మనం అనుకు అనుకున్నాం కదండి వెళ్దామని అందుకోసమే ఆ అన్నాను ఇగ ఇప్పుడు మీకు కుదిరితే ఒకవేళ ఎయిట్ తర్వాత వెళ్దాము అక్కడ ఉమెన్ వేరింగ్స్ బాగుంటాయంట ప్లస్ లేడీస్ గని లేడీస్ కి కిడ్స్ కి చాలా బాగుంటాయని విన్నాను ఆ షాపేరు నాకు సరిగా గుర్తు రావట్లేదండి మొన్నయితే మనం చూశాం ద్ద షాప్ అది సరే మనం వెళ్తే అక్క మా వెళ్దాం వెళ్దాం మనం వెళ్తే అక్కడ కనపడుతది లేండి అది చూద్దాం మీకు ఏమి ఇష్టం నేను షర్ట్స్ తీసుకుంటా అండి
అవునండి నేను మా అక్క కూతురు ఉంది తన బర్డే వస్తు స్తుందండి తనకు ఒక డ్రెస్ తీసుకెళ్లా సో తీసుకుంటే ఏవైనా కిడ్స్ వేర్ ఉన్నాయన్నారు కదా చూస్తే మంచిగా ఏమైనా ఉంటే
ఉమ్ మ్ కిడ్స్ వేర్ చాలా బాగుంటాయి అండి అక్కడ
అయితే చూడాలండి అయితే తీసుకొల్లా బాగుంటదా అండి అక్కడ ఎప్పుడైనా పోయారా షాప్ కి ఇదే ఫస్ట్
ఆ వెళ్ళానండి వెళ్ళాను వెళ్ళాను వెళ్ళాను రెండు త్రో రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాను ప్రైసెస్ కూడా ఆ బాగుంద అండి ప్రైసెస్ కూడా మనం ఆన్లైన్ లో కంపేర్ చేసుకో కుంటే ఇవి చాలా డీసెంట్ గా ఉన్నాయి ప్లస్ చాలా తక్కువ కూడా ఉన్నాయ అండి
అవున అండి క్లాస్సు అంతా బావుందా అండి అయితే
ఆ బావుంద అండి ఇంకా కిడ్స్ చాలా బావుంది ఆ మీరు చూస్తే రియల్ గా ఆశ్చర్యపోతారు చాలా బావుంట అది
అవున అండి చూడాలైతే విజిట్ చెయ్యాల అండి ఒకసారి అయినా పోయి
ఒక సారి విజిట్ చేయఅండి అసలు మీరు చూస్తే షాపింగ్ చాలా బాగా చేస్తారు
తా అవును అండి డిస్కౌంట్ ఇస్తారా అండి డిస్కౌంట్ ఇస్తారా ఫెస్టివల్ కదా ఈ టైం టైమ్ లో ఎప్పుడ అన్నా
ఫార్టీ అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి
అవునా అండి
అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆ షాపింగు నా పేరు గుర్తు లేద అండ్ డే షాప్ పేరు గుర్తు రావట్లేదు మనం మనం ఉండే దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ లో ఒక టర్న్ తిరిగితే పెద్ద షాపింగ్ మాల్ ఉంది ఆ దాని పేరే ఏదో ఖచ్చితంగా వెళ్దాం ఫార్టీ పర్సెంట్ ఇంకా ఉమెన్స్ కి లేడీస్ కి అయితే ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని కూడా మనం ఒక రోజు పెట్టారు రోజ్ చూశ్యా నేను
ఓ
ఇంకా శారీస్ గానీ డ్రెస్సెస్ గానీ చూడీదార్స్ చాలా బావుంటాయి అండ్ కాస్ట్లీ ఇగ మంచి దొరుకుతాయి కూడా అక్కడ ప్రైసెస్ కూడా లోప్ లో పైసెస్ లో ఉన్నాయి శారీస్ చాలా బావుం ఉన్నాయ్ అండి బెనార అస్ గాని ఇంకా ఆ పట్టు సిల్క్ అవి చాలా బావుంటాయి పేరెంట్స్ కి మన పేరెంట్స్ కి చాలా బావుంటాయి అండి
శ్యారీ కలెక్షన్స్ బావుంటే
చాలా బావుంటాయి ఆ చాలా బావుంటాయి అండి ఇంకా మేయిల్ ఫాదర్స్ క అయితే ఆ ఇది ఉన్నాయి కదా పంచికట్లు ఇంకా చాలా బావుఉన్నాయి వయిట్ అండ్ వయిట్
ఇంకెట్లు ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కద అండి ఇంక అట్లా ఒకేసారి అనే ఆ షాపింగ్ చేసేయాల్ల అంటే బట్ బట్టలు కొనేయాలి ఇంకా అమ్మ నాన్నలు కూడా తీసుకోవలఅండి అయితే ఇంకా మంచిది అయితే ఇంక డిస్కౌంట్ కూడా ఉంది అంటే ఇంకేమి బంపర్ ఆఫరే
అవును బంపర్ ఆఫర్ ప్లేస్ ఇంకొ బకటి ఏమ్ టమ్ ట్ మనం ఆశ్చయపోయేది ఇప్పుడు ఎవ్రీ త్రీ థౌజండ్ పర్చేస్ పైన ఫైవ్ హండ్రెడ్ రూపీసు గిఫ్ట్ కూపన్ గుడా ఇస్తున్నార్ అండి అ గిఫ్ట్ కార్డ్స్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు లేదా అక్కడే వాళ్ళకి ఇచ్చేసి ఏదైనా రీడిమ్ చేసుకునే అవకాశం గుడా ఇస్తు ఉన్నారు క్యాష్ బ్యాక్ రూపంలో
ఓకే
ఆ అందే అదే అందుకనే మీకు చెప్దామని చేసా అండి
అవున అండి మంచి పని చేస్తు ఉన్నారు అండి ఎట్లు ఉన్నా ఫెస్టివల్స్ సీజన్ ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్ ఏ కద అండి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉగాది వస్తుంది సో ఎట్లా మంచి పని చేస్ స్తునారు ఒక మంచి షాప్ చెప్పినారు విజిట్ చేద్దాం మ్ పోయి ఐతే ఈ రోజు